హలో
హాయ్ అండి
హాయండి
ఏం చేస్తున్నారు?
ఏం లేదు ఇదీ నెంబర్ సెండ్ చెసాన్ చూడండోక్స్స సరి
తిన్నారా?
హ్మ్ తిన్నాఅండి, మీర్ తిన్నారా?
తిన్నాను, ఈ రోజు ఎం స్పెషల్
రావట్లేద ఇది
లేదు
ఎందుకు? ఉమ్ టయి
ఒకసారి చూడండి
ఒక్క నిమిషం ఉమ్ చెప్పండి? మీరేం జేస్తున్నరు?
ఓ ఊ
అయిపోద్ది ఓకే ఓకే లైన్ లో ఉండండి, మీర్ తిన్నారండి?
హ్మ్ తిన్నానండి. ఏం స్పెషల్ ఈరోజు?
ఈరోజా?
ఉమ్
ఈరోజు ఏం లేదండి, నార్మలే నార్మల్ కర్రీ. మీది ఏం కర్రీ?
మాది ఈరోజూ టమాట చారండి.
టమాటా చారా అయ్యొ అయ్యొ ఒకసారి చూడండి?
మన్నా మూవీస్ చూసారా ఈ మధ్య కొత్తవి?
లేదండి, ప్రజెంట్ అయితే ఇంకేం చూడలేదండి. మీరండి? మీరేమైనా చూసారండి?
లేదండి నేనేమ్ మూవీ జూడలేదు మధ్య
పంపాను ఒకసార్ చూడండి?
ఆ ఒక్క నిమిషం మల్లొగాల నైట్ అయిందన్ దురంధర్ మూవీ జూద్దామని అనుకుంటున్నాను, చూడాలి ఓ టి టి లో
ఆ ఆ
దురంధర్ మూవీ జూద్దామని అనుకుంటున్నాను, చూడాలి.
ష్కున్నారా వస్తుంది
ఓకే అయి మీరు చూస్కో ఉమ్ చెప్పండి ఉంబ
ఎలా గడిచింది ఈ రోజు మీరుజు ఇదంత
నార్మలే అండి పెద్దగా ఏమి లేదు
అవున
మీది
రోజు మాది బానే గడిచిందండి రోజంతా ఓకే
డిన్నర్కి వండుకున్నార అండి
డిన్నర్ క అదే టమాటా చారు ఉంది. రైస్ వండుకోవాలి.
పక్కనే ఏం లేదండి సైడ్ డిస్టబెన్స్
ఆ ఇడ్డిష్ నంచుకోని పాపడాలు ఆలు చిప్స్ ఆలు చిప్స్ వేసుకోలేదంటే, ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటాము.
ఏస్కోన్ డ్ ఉహు పై గుడ్లు పలగొట్టుకుని ఆమ్లేట్ వేసుకోండి బాగుంటుంది.
పదండి లోపలా అంత బాగోదు
కనీసం ఒక హాఫ్ ఎగ్ తీసుకొని బాయిల్ చేసుకోండి.
ట్రై చేయాలండి అట్లా చూస్తార
ఉహు ఏం చేస్తుంటారండి ఫుల్ డే ఇంట్లో ఇంట్లో ఫుల్ డే ఏం చేస్తూ ఉంటారండి మీరు ఏ మూవీస్ అన్ మీస్ ఏం చూడరండి మరి ఏం చేస్తారు ఫుల్ డే పడుకొని ఉంటారా ఓకే ఓకే ఇంట్లో